ఎసార్ హ
హలో
ర
హలో
హలో
హలో హలోరా
హలో బావున్నార అప్పా బాగు తన్నన్నా
లేదురా తినాలి ఇంకా మీరు తిన్నారా
క కాటినాలు
ఆ ఏం చేస్తున్నారు
క్లాస్
ఇం గనలేదా క్లా ఇ క్లాస్ అయిపోలేదా
అయిపోయింది సార్ రాల మస్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నారు అందరు లంచ్ బ్రేక్
ఆ
అ
ఇందాక చేసావు నువ్వు కాలు లిఫ్ట్ చేసాం మరి ఏదో బ్లాంక్ గా వచ్చింది
పాపోసడాప్ప
ఏంటి
వరే పాప నేం కాదదు వరే పాప చేసుంద పాపది పాట్
ఓకే
ఆ అత్త
ఇంకేంట్రా
ఆ
ఇంటికెళ్తున్నారా పండక్కి
వెల్కమ్ అకు
హ
ఎలాను హాలిడేసే కదా మంత్ లో అదే వీట్ ఇంకా పెద్ద టూ డేస్ ఏమో ఆప్తుంది బండి
ఏంట
పోతే న టూ డేస్ క్లాస్ పోతా ఇ అంతే
ఆ
అలా అనకు మేమ్
ఎల్లాండి
ఇప్పుడే కదా ఇంకా శంగే ఎప్పుడో
ఇప్పుడు వెళ్ళే కస్తే మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ అవి ఇవన్నీ మళ్ళీ ఉంటాయి
అ
సమ్ ఎప్పుడుంది రా మళ్ళీ
జులై మ అఫగా జులై లాస్ట్కు
ఓకే
దానిలో ఆశందు కూడా అదే నాకా ఇంట్రెస్ట్ ఉండదు కల్లా ఎగ్జామ్స్ కూడా ఏ ఉంటాయి
నీది వాయిస్ సరిగ్గా వినిపించట్లేదురా
ఇంక ఇప్పుడల్లా ఏం ఎగ్జామ్స్ కూడా ఉండవు మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ అంతా అవి ఇవి పెడతరు. వినిపిస్తోంది ఇంటర్న్షిప్ టూ మంత్స్ అంట అక్కా అప్పుడన్నా ఏమన్నా చూస్ కుందామని అనుకుంటన్నా
ఎప్పుడు ఇంటర్న్షిప్ ఉండేది ఈ జులై తర్వాతనా ముందా
టూ మంత్స్
ఆ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాతేగా జులై తర్వాతేగా
దీనికి ముందే అక్క మేలో ఉండొచ్చు
ఓకే
మేజ్ జూన్ లో ఉండొచ్చు
ఎక్కడ పీజియా నా హాస్టల్లో నేనా నువ్వు ఉండేది
సండే లేదు
ఫుడ్ ఎలా మరి మీకు
ఆ క్యారీ తెచ్చుకుంటాం అక్క మార్నింగే చేసేస్తారు లంచ్ బాక్స్ తెచ్చుకుంటాం ఆ అన్నిటికీ అట్టే ఉంటాయి స్
బానే పెడుతున్నారు మీకు మార్నింగే అయితే
ఆ పర్లేదక్క నైట్ అయితే తినొచ్చక్క అంతే కర్రీస్ ఆఫ్టర్నూను ఒకఒకటి రోజు మన కొంచెం సరిగ్గా చెయ్యదు. ఎట్లంటే అట్లుంటాయి ఒకసార్ ఒక రోజు తినొచ్చు ఒకరోజు తినలేం
కర్రీసు ఆఫ్టర్నూన్ బా చేస్తార లేకపోతే ఓన్లీ మార్నింగ్ ఏదోక్కర్రీ అలా చేసి పడేస్తారా మీకే
మార్నింగే చేసేస్తారు అక్కా అంటే మార్నింగ్ టిఫిన్ బెడతారు ఆఫ్టర్నూన్. ఇంకా మార్నింగ్ చేసేస్తారు. మళ్ళీ నైట్ టైమ్స్ లో మార్నింగ్ టిఫిన్ ఉంటుదద్ చక్క బాంటది ఆఫ్టర్నూన్ అడ్జస్ట్ చేసుకోవాలి
ఆహ్హ్ ఇప్పుడు ఈహ్ హాస్టల్లో పీజీలో ఉన్న వాళ్ మిగతా వాళ్ళందరికీ, సెపరేట్ మళ్ళీ మధ్యాహ్నం వండుతారా మార్నింగేనా ఇంకా వాళ్ళక్కుడా.
ఆహా వాళ్ళకి సెపరేట్ కా అందుకేనక్కా ఆస్క్లోన్
అయితే బెటరే కొంచెం ఎంతరా మీ పీజీ ఫీ
ఆహ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క
ఓకే హాస్టల్ అయితే ఎంత ఇక్కడ
ఇక్కడా ఇయర్లీ కట్టాలక్క ఫార్టీ టు ఫార్టీ ఫైవ్. సెమ్ సెమ్‌కి కట్టించుకుంటాడక్క ట్వంటీ టూ ఆడ ట్వంటీ త్రీ ఇయర్ మొత్తానికి ఫార్టీ టు అయితాది మా హాస్టల్ ఫీజ్కి మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ అంత సెపరేట్ కట్టాలా మ్యాక్సిమమ్ ఫిఫ్టీ బడతాద్ అనుకో ఇంక సెమ్‌కి. ఎగ్జామ్స్ దాట్ని ఆహ్హ్ అంతా గల్పి
వన్ లఖ్ వన్ లాఖ్ అ కుంతైతే ఫోర్ లాక్సే హాస్టల్కే
ఆహ్ అహ్
ఇంకేంట్రా
పాటన్నదా ఆహ్ ఆప్పా
ట్లేదా
ఆహ్హ్ అక్క ఇప్పుడే ఇప్పుడెళ్ళామ ఇప్పుడే లేదు అక్ ఇప్పుడెళ్ళా ఎళ్ళాల అనుకోట్లే ఇంటికి పోయేసి వచ్చిన తర్వాత
మ్మ్
టే ఇప్పటికే చాలా ఆప్షన్స్ పడున్నాయి
ఆహ్హ్
ప్రిన్సిపల్ చేంజ్ అయ్యాడు ఆయన ఎన్ని రూల్స్ అన్ని చేంజ్ చేసాడు అక్క
లీవ్స్ పెట్టొద్ద అన్నార లీవ్స్ ఎక్కువ తీసుకోరా ఇవ్వరా ఆయన
ఆహా ఇవ్వట్లేదు అక్క, ఇప్పుడు క్లా ఏమన్నా హెల్త్ బాగాలేకపోయినా ఆతే భూమిలోనే ఉండిపోయినా కూడా ఆయనకి చెప్ప అప్పుడా పేరెంట్స్ ఫోన్ చేసి చెప్ పేరెంట్స్ కనా
సరే
క్లాస్లోనే ఉన్నారా ఇంకా
ఆ మ బెచ సప్ప ప నెలు పోయా హాస్టల్ తినడానికి
ఓకే మళ్ళీ ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యేది ఏ టైంకి
ఆ టు కి అన
నీకు హాస్టల్ అలా ఉం
అ మ ఆ అక్క ఆ అక్క
మీక్ పీజీ లో కాదు ఇప్పుడు పిజీ లో ఉంటున్నారు కదా హాస్టల్ అలో చేస్తారా
ఆ ఆ పిత కా
హార్షల్ స ఆ మస్ ఇంకా హాస్టల్స్ రూమ్స్
ఆహా లేదక్క ఆయన ఉన్నప్పుడు ఇంకొ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఆలోచేస్తా అన్నాడక్క ఇప్పుడు అలా ఎలా చేయట్లేదు హెల్త్ బాలేకుంటే ఇంకా సార్ ఇన్ఛార్జ్ నని పర్మిషన్ తీసుకుొని వార్డెన్ రూమ్ లో ఉండాలప్ప అప్పుడైతే చెప్పేదిలా ఎవరికి వెళ్ళిపోతా అన్నమాట
కే
ఇప్పుడు అన్ని రూల్స్ అన్ని చేంజ్ చేసేసారు, స్ట్రిక్ట్ గా చేసారు అక్క ఇప్పుడు, అప్పుడైతే ఏం లే ఇంత రూమ్ క ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతా ఉన్నాను
ఆ
ఇప్పుడు అట్లలా ఇన్ఛార్జ్ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయన సైన్ చేస్తే తర్వాత వెళ్ళాలా ఇ ఎందు
ఇంకేంట్రా సిలబస్ అయ్యిందా
అక్కా
సిల్బస్ అయ్యిందా
ఇంకా అవ్వలా అసలుకి ఒక యూనిట్ కూడా కంప్లీట్ చెయ్ లా ఒకరు కూడా అసలు మళ్ళీ ఇంక టూ మంత్స్ ఇంటర్న్షిప్ అంటా ఉన్నారు
సార్ దగ్గరికెళ్ళి ఇది పెట్టండి మరి ఇవన్నీ పట్టిచ్చుకోవడం కా
వాళ్ళన్ తే అక్క వాళ్ళది మాత్రం కరెక్ట్ గా ఉండాలా మాది అసలుయితే మాది అయితే పట్టించుకో మళ్ళీ మమ్మల్నే అంటారు మార్క్స్ ఏమన్నా తక్కువ వచ్చినా పర్సంటేజ్ తక్కువచ్చినా అ కా మీరు చదివితే ఎందుకు పాస్ కారు
దవాలి సిలబస్ అయిపోజేయండి మరి అర్థమయ్యేలా చెప్ప్ ప్పండి అన్ని సబ్జెక్ట్స్ అని
అసలు పట్టించుకోరక్క వాళ్ళు వాటి మాత్రం అసలు వాటి జోలికే పోరు
శాలరీ తీసుకుంటున్నా వాలి మరి చెప్పాలిగా
మీరు అందరూ వెళ్ళి అడగండి ఒకసారి
ఎవరూ రారక్కా
ఇవన్నీ స్రిట్ గా పెట్టినప్పుడు ఇవి స్రిట్ గా ఉన్నప్పుడు ఎడ్యుకేష్ టుట్టుగా ఉంటే బాగుపడతారుగా
అది స్రిట్ చేసి లాభం లేదు ఇది స్రిట్ చేశారనుకో ఆ రోజున్నా కొంచెం చేంజ్ చేసుకుంటారు
ఆ మళ్ళీ తిగా చేస్తారు అక్క దేనికి మళ్ళీ ఎగ్జామ్స్ దా ఎగ్జామ్స్ పెట్టారు ఇప్పుడు మాకు మిడ్ విడ్ వన్ మిడ్ టూ మళ్ళ ఫైనల్ టెస్ట్ కూడా పెట్టారు అక్క అది వాళ్ళకి సిలబస్ అయిపో చెప్పిన కూడా వాళ్ళ టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టుకుంటారంట మళ్ళీ డైలీ టెస్ట్ ఒకటి అయలా
మీరు అడగాలి అందరెళ్ళి మీరందరు కలిసి ఎళ్ళి అడిగితే అయిపోద్ది లేదంటే పేరెంట్స్ తో అన్నఅడిగీయండి ఏం అవ్వట్లేదంట ఇలా మా పిల్లలు చెప్పారు అసలు ఏం చెప్తున్నారు మీరు అని
కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే అడిగిన వేస్టెఅట మమ్మల్ని
ఎవరు పాట పాడుతున్నారు బా పాడుతున్నారు
బా పా దీంట్లో మాట్లాడటానికి ఏమీ లేదు దొరక దొరకక సాంగ్స్ పాడుకుంటున్నారు
అది కూడా మాట్లాడచ్చు వాయిస్ బావుంది
సింగర్ ఆమె మా క్లాస్ సింగర్ డాన్సర్
మ్
ఇందాస్ ఫోన్ చేసింది కదా ఆ అమ్మాయ అక్క
ఓకే
ఐదు సార్లు చేస్తే మీరు కూడా సాంగ్స్ పాడించుకోవచ్చ్
తన పేరు చెప్పు ఇప్పుడు వద్దులే మళ్ళీ చెప్పు కాల్ లో వద్దు లెటర్ చెప్పలేకపోతే లెటర్ చెప్తేా ఎవరు
ఎస్ గోబీ గోబి అంటారు కదా ఆ పాప
అంత తెలిదు లేరా
మ్
ఏయ్ ఒకఐదు నిమిషాలు మీ సాబల్ అయిపోయింద్రా
చె
ఐదుందా అక్క సరే అక్క చాలది